హలో
హలో
హలో బాన్నారా అండి నమస్కారం గుడ్ ఈవెనింగ్
నమస్కారం అండి మేము బాగున్నాం. మీరేలా ఉన్నారు.
ఆ మేమ్ చాలా బాన్నామ అండి ఏ ఏం చేస్తున్నారండి.
ఏంలేదండీ కాలిగనే ఉన్నాను
అవున అండి
ఏం చేస్తున్నారండి
మేము గుడా ఖాళీగానే ఉన్నామండి ఏం చెట్లేదు బోన్ చేసారా అండి స్నాక్స్ ఏమన్నా తిన్నార
ఆ అండి కాఫీలైైనయి మీవే అండి
ఆ మావి కూడా అండి టీ తాగాము
అవునా
అవునండి ఇప్పుడు చదువులన్నీ కూడా చాలా మారిపోయాయి కదండి. ముందు కాలంలో పోలీస్ స్తే
అవునండి ఇప్పుడు విద్యా సంస్థలో కానీ విద్యా వీట్లో కానీ అక్క ఖర్చులు కానీ అన్ని వాటిలో కూడ చాలా మార్పులు ఓచ్చేసాయండి. అప్పుడు విద్యా విధానము అన్నీ కూడ మారిపోయాయి.
అవును అప్పుడు అసలు ఫుల్ డిఫరెంట్ గా ఉండేది. ఇప్పుడు చ చాలా డిఫరెంట్గా వు ఉంది కదండి ఇప్పుడంతా మనీ మైండెడ్ అయిపోయింది ఫుల్ ఏ దానికైనా డబ్బుల్ డబ్బుల్ చదువు ఒక్కో పుస్తకం కొనాలన్న కూడా ఆ రేట్లన్నీ ఎంత పెరిగిపోయినై ముందు కాలంతో పోలిస్తే
అవునండి అదైతే నిజమే అసలు ఇప్పుడు పిల్లల్ని ఈ బడిలో చేర్చాలన్నా అప్పుడు విద్యా విధానం కానీ, అది కానీ అప్పుడు గురువులకి గౌరవించేది కానీ అంతయి ఇప్పుడు ఎక్కడుందండి అన్నట్టు అప్పుడు మీరు చదివేటప్పుడు బాగా గౌరవిచ్చేవారా అండి గురువుల్ని.
ఆ మేం చదివేటప్పుడు కూడా బా రెస్పెక్ట్ఫుల్గా ఉండే వాళ్ళండి అందరూ అ అ పిల్లలందరూ టీచర్లతో అలా కానీ ఇప్పుడు అంటే మేం కూడా ముందుక్ పోయే కొద్దీ పిల్లలనే వాళ్ళు కూడా అసలు గా రెస్పెక్ట్ ఇవ్వడమే మానేసారండి టీచర్లకి. అది మాత్రం చానా బాధాకరమైన విషయం అండి.
అవునండి అంటే నా ఉద్దేశం అయితే ఇది ఈవెన్ మనం ఇంట్లో నుంచి కూడా నేర్ పియాలండి పిల్లలు మనం పిల్లల్ని చాలా ఓవర్ ప్రొటెక్టివ్గ చూస్కోడం వల్ల కూడా మేబి అలా అవుతుండొచ్చండి వదిలేయాలండి.
అవునవున్ వాళ్ళన్ అలా వదిలేసి మనం కూడా వాళ్ళనెట్ల రెస్పెక్ట్ చేయాలా అది వాళ్ళ విషం ఒకటే కాదు. అన్ని విషయాల్లో కూడా మనం కూడా కొంచం బాగా నేర్పిస్తా ఉంటే కూడా వాళ్ళు కూడా అది చూసి హోహో మేమిలా ఉండాలా అలా ఉండాలా అని నేర్చుకుంటారు. కానీ ఇప్పుడు ఉన్నా పేరెంట్స్ కూడా ఫుల్ బిజీ అయిపోయారండి. వాళ్ళు జాబ్ చేస్కుంటా పిల్లలన్ సరిగ్గా చూస్కుంటా వాళ్ళకెలా పెరగాలో తెలీక వాళ్ళు కూడా ఇంకా అలా తయారైపోతున్నారండి.
ఓ విద్యా సంస్థ గురించి ఈ విద్య గురించి మాట్లాడుతున్నాం కాబట్టి సిలబస్లో కూడా చాలా మార్
అవునండి చాలా హెవీగా కూడా సిలబస్ ఇప్పుడు పెట్టేసార్ అసల్ పిల్లలకి ఫస్ట్ క్లాస్ పిల్లోలక్ కూడా ఎంత హెవీ హెవీ సిలబస్ పెట్టేసార్ అసలు
మ్ అవునసల్ మార్పు అదే అందరూ ఇప్పట్నుంచే అంటే ఇప్పుడు పెరుగుతున్నా ఫ్యూచర్లో ఉండే విద్యన్ అన్కోడానికి ఫస్ట్ నుంచే ఐఐటీస్ అని
అవునవును ఇప్పుడు టెక్నాలజీ చాలా పెరిగింది కాబట్టి వీళ్ళు కూడా టెక్ క్నాలజీ పెంచేసారండి ఫస్ట్ క్లాస్ నుంచి కే ఎక్కువ సిలబస్ పెట్టేసి వాళ్ళ ఓవర్ స్ట్రెస్ అయ్యేటట్టు అయిపోయేటట్టు అదయిపోతా ఉంది.
అసల్ ఇప్పుడ్ గమనిస్తే ఏ స్కూల్లో అయినా గ్రౌండ్ ఎక్కడుంటుంది. అసలు ఓన్లీ ఏమే క్లాస్ రూమ్ వరకే వాళ్ళ నాలెడ్జ్ని ఇది చేస్తున్నారు కానీ నా ఉద్దేశ్యం అయితే వాళ్ళు ప్రా క్టీకల్గా ఉండేటట్టు చూడాలి అ అలాంటి విద్యా సంస్ ఉన్నా కూడా ఫీజ్ ఎక్కు కట్టేస్తున్నారు అందర్కీ
అఫోర్డ్ అయ్యేలాగా ఉండదం డి అవును అది కూడా కరెక్టే అండి దాని వల్ల కూడా చాలా ఇప్పుడేంటండి చిన్న ప్రీ స్కూల్ నర్సరీ వాళ్ళకి లాక్స్ లాక్స్ ఉన్నాయి అస లు ఆ అంటే మధ్య తరగతి వాళ్ళు కూడా పెట్టి పంపియాల వాళ్ళన్ మంచిగ చదివియ్యాలన్న కు కూడా చదివిచ్చలేకపోతున్నారు. వాళ్ళంతాంతా పెట్టేసేసరికి మీరు మీ స్కూల్లో ఉండేదా అండి గ్రౌండ్ అలా
ఆ మాకు చాలా బాపే విశాలమైన గ్రౌండ్ ఉండేదండి బా ఖచ్చితంగా గేమ్ పీరియడ్స్ అనేవి కండక్ట్ చేసే వాళ్ళు ఇంకా వివిధ రంగాల్లో కూడా మనం. ముందుకు ఎలా వెళ్ళాలి అని బాగా నేర్పిచ్చేవారండి.
అవునండి మన స్కూలల్లో అయితే ఉన్నాయి కానీ ఇంకా ఎక్. ఇప్పుడు ఇంత పెరిగిపోతంది ప్లేస్ అనేది లేకుండా లె అయిపోతందండి.
ఆ అసలిప్పుడు ఏంటో స్టే టంటా సిబిఎస్సి అంటా తెల్సా అండి మీ
అవునవునండి చాలా ఒచ్చేసాయి స్టే సిబిఎసీ, ఐఐటి అంటారు. స్కూల్లోని సపరేట్గా పెడ్తారు ఐఐ
అవును అవునండి.
ఇలా చాలా అంటే చాలా ఉన్నాయండి సపరేట్గా.
ఉమ్. అసలు గేమ్స్ కి ఫిజికల్ ఎడ్యుకేషన్ కి ఉండాల్సిన ఇంపార్టెన్స్ ఎవరు వాళ్ళా. నేర్పించడంలేదు.
అవునండి ఎప్పుడు చదువు చదువు చదువు అనే అంటున్నారండి. ఆ చదువు చదువు అనడంలోనే పిల్లలు గూడా దాన్ని చదవలేకపోతున్నారు మెయిన్లీ.
అవును ఫస్ట్ ఈ స్కూల్స్ అనేవి. వీధికొక్కటి పుట్టుకొచ్చేసాయి.
అవునండి మెయిన్లీ వాళ్ళక్ తగ్గట్టుగా సిలబస్. ఆహ్ ఇలా అంతా పెట్టాలి అప్పుడు పే అలా పెడ్. అయితే వాళ్ళకి ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది చదుకోవడానికి కూడా.
అవును.
ఆహ్ ఆ మ్యాక్స్ అయినా కూడా చాలా హెవీగా పెట్. పెట్టేస్తున్నారు అసల్ మాకేప్పుడో పే ఆహ్ ముందు. వచ్చే సిలబస్ అంతా ఇప్పుడు పిల్లోల పుస్తకాలు చూస్తే అంటే వాళ్ళక్ అప్పుడే వచ్చేసేయ్ నాకైతే ఆశ్చర్యం. వేస్తోందండి అప్పుడే వచ్చేసాయా మేము ఎప్పుడో చదువుకున్నాము వీళ్ళక్.
ఆహ్ మనం ఇంటర్ లేకపోతే తరువాత ఫస్ట్. స్థాయిలో చదివేవన్నీ పిల్లలు ఇప్పుడు ఫిఫ్త్ క్లాస్ కే.
అవునండి అసల్ వాళ్ళు. ఎట్లా చదువుతున్నరు వాళ్ళకి అసలు అంత నాలెడ్జ్ ఉందా మైండ్. పెట్టి చదవగలుతున్నారా లేదా అని కూడా ఆలోచించడం లేదండి.
ఆహ్ నాక్ తెలిసి ఇది ప్రతి ఒక్కరి. లో రావాల్సిన మార్పండి ఇంత పిల్లలకు ఇంత స్ట్రెస్ అవసరం లేదని పేరెంట్స్ కూడా. గుర్తించాలి గవర్నమెంట్ ముందుట్కీ రావాలి. ఎంతవసరం అయితుందో అంతవరకే వాళ్ళ పుస్తకాలలో ఇంకొకట్. ఆండీ మీ ఉద్దేశంలో. మన ప్రాచీన వ్యవస్థలు సాంప్రదాయాల గురించి పుస్తకాల్లో ప్రచురించి. చడం మీ వరకు ఎంత వరకు ఉండాలి అవసరం అనుకుంటున్నారు.
ఆహ్ అవైతే ఖచ్చితంగా అవసరమే అండి ఎందుకంటే ఇప్పుడు ఉన్న బిజీ లైఫ్. లో ఇప్పుడు పేరెంట్స్ అయినా వాళ్ళకి చెప్పల్లా అనే ఒక ఇది పోయిందండి. వాళ్ళు అట్లీస్ట్ దాన్ని చూసైనా అంటే వీని నేర్చుకుంటారు కదా. కాబట్టి పెట్టడం చాలా మంచిదండి అలాంటివన్నీ. అలాంటివన్నీ పెట్టడం వల్ల ముందుకు సాగి ముందు. జేనరేషన్ వాళ్ళకు కూడా తెలుస్తాయి ఓహో ఇలా ఉండేవా మన కల్చర్స్ మన ట్రెడిషన్స్ ఎలా.
అవునండి ఇప్పుడ్ ఏమైపోతుందం. ఇపుడ్ ఎంత ఇది అయిపోవడంలో ఆహ్ ఓన్లీ ఎడ్యుకేషన్ అంటే ఏదో సైన్స్. ఇవే అనుకోకుండా. ప్రతిది మన రోజు వారి జీవితంలో జరిగేది కూడా వాలకొక్క ఎడ్యుకేషన్ లాగా చేయాలనే. నా ఉద్దేశం అండి.
అవునండి కరెక్ట్ నేను గూడా అదే అనుకుంటున్నాను.
మనము పిల్లలకు ప్రతి ఎందుకంటే చాలా మట్టుకు టైమ్ పిల్లలు పాఠశాలలో. లోనేయ్.
మరి పాఠశాలంటారండి మరి ట్యూషన్స్ అంటారు ఇన్ వాలెందండి చదువుకుండేది స్కూల్ అయిపోతేనే ట్యూషన్స్ ట్యూషన్స్ అయిపోతేనె ఇంకెప్పుడు నైట్ అయిపోతుంది. మరి మార్నింగ్ లేవాలి. అసలు పిల్లలు చాలా స్ట్రెస్ఫుల్ లైఫ్ అయిపోతా ఉందండి.
అవన్నీ మార్చలేకపోయినా ఆ టైం. ఎక్కువ టైం పిల్లలు ఎక్కడ ఉంటున్నారో అక్కడనే మనము వాళ్ళకు మంచి ఎడ్. ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేసి ఇలా మంచి విషయాల గురించి చెప్పడము ఇలాంటి సమయం చేయడం వల్ల ఎడ్యుకేషన్ సిస్టమ్ లో ఇలాంటి మార్పులు రావడం ఆ ఇంపార్టెంట్ అని నాకు అనిపిస్తుంది.
అవునండి అది మాత్రం కరెక్ట్ టె ఇలాంటివన్నీ తెస్తేనే పిల్లక్ కూడా బావుంటది.
అ ఎందుకంటే ఇప్పుడున్న మనం అన్ని ఏదో మనం పెద్ద పెద్ద మార్పులు చేయన అవసరం లేదండి. ఇలాంటి చిన్న చిన్న మార్పులు చేయడం వల్ల ఎడ్యుకేషనల్ సిస్టమ్ లో మనము మనవంతుగా మనం ఏదో ఒకటి చేయగలం.
అవునండి ఆ ఫుల్ అంటే కొంతమంది పిల్లోలు కూడా చదువు ఫుల్ గా అడిక్ట్ అయిపోయి వాళ్ళక్ ఇది పక్కన ప్రపంచం ఏం జరుగుతుందో కూడా తెలియడం లేదండి కొంతమందికి అలా ఉన్నా కూడా మరి చాలా కష్ట
అవునండి అందుకే మనము ఉన్న వాటిలోనే పిల్లలకు తగిన మార్పులు ఇప్పుడు ఎందుకంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది కచ్చితంగా ఉ ఉండాలి మారాయి. అప్పుడున్న పద్ధతులు ఇవన్నీ లేవు ఎందుకంటే మనము మ మారుతున్న సమాజంతో పాటి మన ప్రపంచ వ్యాప్తంగా మర్ వాళ్ళని మనం అందుకోవాలంటే ఇప్పటి నుంచే పిల్లలకి అవన్నీ తప్పవు. కానీ వాటిని ఎంతవరకు కు మనం పరిమితిలో పిల్లలకు అందివ్వాలి. అది ఫోన్ అయినా, ఏదైనా
అవునండి మెయిన్ గా ఈ ఫోన్ వల్ల కూడా పిల్లలు చాలా చెడి పోతున్నారండి.
అవన్నీ సిలబస్స్ లో కొన్ని మార్
మీరు పిల్లోళ్ళకి ఆ ఫోన్ య ఇస్తే మంచిది అంటారా? కాదంటార
ఇప్పుడు మనము అది ఇదే అండి ఇప్పుడు మనం ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి మాట్లాడుతున్నాం కదా. వాటి పరంగా అయితే అండి ఇప్పుడు ఎంత వరకు వాళ్ళకు అవస్
ఆ అవునండి చదువు ప్రకారంగా వాళ్ళకి ఇచ్చి ఇప్పుడ ఏమన్నా ఆన్లైన్ క్లాసెస్ జరుగుతున్నా లేకపోతే ఏమన్నా ఇప్పుడు అంతా డిజిటల్ టెక్నాలజీ అయిపోయింది కదా అండి. ఇప్పుడు చిన్న పిల్లలకు కూడా ఆన్లైన్ క్లాసెస్ ఎ ఉంటున్నాయి అంత వరకు ఇన్
నువ్వు ఏది లేదు అని చెప్పలేము.
అవునండి
ఎంత పరిమితిలో వాళ్ళకి ఇవ్వాలి. ఎడ్యుకేషనల్ సిస్టమ్ వరకు ఇప్పుడు మనం అంటున్నాం కాట్టి దాంట్లో ఎంతవరకు పిల్లలకు అవసరం ఉంది. మనం ఎ
ఎంత వరకు ఇవ్వాలి అని చూసుకోవాలి. వాళ్ళకి స్టడీస్ ప్రకారంగా ఏమన్నా కావాల్
అవును ఎందుకంటే అని ఇప్పుడు అంతా ఆధునికంగా పోయి ఇప్పుడు మనం ఇంట్లో మనం ఇవ్వలేద అనుకోండి వేరే
వేరే పిల్లలు అవును అందుకే వాళ్ళ కొంచెం స్క్రీన్ ఇన్ టైమ్ అనేది కేటాయిస్తే అది కూడా మంచిదే అండి పిల్లోలకి. మరి చెడు సావాసాలు పట్టకోకుండా చూసుకోవాలి. అ అవునండి
ఎడ్యుకేషన్ సిస్టమ్ గాని టీచర్స్ ని వాళ్ళు రిక్రూట్ చేయడం అన్ని కూడా
అవునండి ఇలానే ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇంకా కొంచెం మార్పులు తెస్తే పి లాల్ కూడా చాలా బాగుం
అవు మనం బావితరాలు బాగుం
బాగుంటాయండి ఓకే అండి థ్యాంక్ యూ అండి మీ సమాచారాన్ని మాకు అందజేసినందుకు ధన్యవాదములండి.
యాదా ఇప్పదా ది
ఆహ